చెప్పండి
వినిపిస్త ఉందా మీకు ఆ మీరు ఏదైనా ఇంట్లో ఉండేటప్పుడు, ఖాళీగా అన్న, ఆ టైమ్ లో మీరు ఏదైనా వంటలు చేస్తారా, అంటే ఇంట్రెస్ట్ ఉందా హెల్ప్ చేయడం.
చిన్న చిన్నదిగా చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు దోశ యస్త తాను ను చపాతి ఇంట్లో వాళ్ళ రుదిస్తే వేసిస్తాను, టీ పెడతాను, మ్యాగీ చేస్తాను. ఇట్లా చిన్న చిన్న అన్నము అంటే కొ కొలతలు తెలియదు కాని వాళ్ళు చెప్తే వాటర్ పోసి పెడతాను అన్నమాట.
అంతేగాని పెద్దగా అయ్యేది అంటే వన్ ఇంతవరకు ట్రై చేయలేదు
చేస్తానని అనుకుంటున్నాను చేద్దాం
అంటే ఇంట్రెస్ట్ అయితే ఉంది. వంటలమీ ఏదన్న కొత్త కొత్తగా స్నాక్స్.
ఇంట్రెస్ట్ అయితే ఉంది చేయాలని. అది ఎక్కడన్నా మిస్టేక్ అయిపోతుందేమో అని డౌట్. ఎవరు లేకుండా ఒక్కడే ఉంటే అది ఒకసారి ట్రై చేసి. వాళ్ళ పర్ఫెక్ట్ బాగా వచ్చిందంటే తర్వాత, ఇంట్లో వాళ్ళకి, అది ఇద్దామని చూస్తున్నాను.
నేను వండను చిన్ చిన్నగ నేను కూడా చేసేస్తాను మాకుపోరా ఆ అది టమాటా రైస్ మష్ అది పెడతా రెసిపీస్ చేస్తున్నారుంటే అది చిన్న చిన్న కద అది మామూలుగా చెస్ ఆ ఇంకాయ నేను ఫ్యామిలీ తయి ప్రధమంత్రి నేను ఇది చిన్నదేని అంటాన్నాను.
హమ్
అవి కూడా కొన్నిసార్లు నేను చేస్తాను మళ్ళీ ఏదని ఎక్కింద ద్యం అట్టాంటి డ్రస్ అట్ట అలానే జేసింది మీరు ఫిష్ తింటారా సరే నండి అన్నీ ఒంటికి మంచిదని తెలుసండి కానీ నేను
ఫిష్ గానీ కాయగూరలు
మంచిదే అయినా చూనాకి నచ్చదు ఆ చేపలంటే
ఒకసారి ట్రై చేయండి చేప ళు ఇంట్లో వాళ్ళని అడిగి బాగుంటుంది
ట్రై చేసా
అంటే ఎలా ట్రై చేస్తారు. హ్మ్
తిని ఫ్రై కాదా తినే ఫ్రై గాను తిందాము. నేను కర్రీ రైస్ వండేటప్పుడు తిన్నా మాకి ఏది నచ్చలేదు అందుకనే హ్మ్
ఈసారి తినండి బావుంటుంది.
ఈ సారి నేను తినలేదండి
అవు కరవల్ తిన్నారా
లేేదండి నేను సీ ఫుడ్స్ ఏం తిననండి. నేను నాన్ వెజ్ నేను నాన్ వెజ్జే తిననని చెప్పలేదు కానీ పస్తర్మని అది కూడా ట్రై చేయండి అది కూడా కొంచెం ఆ తింటాను సరే అండి మాకు తెలుసండి అది అవాయిడ్ చేయండి ఇది పులుసు కొంచెం ఎక్కువ తినండి ఆ అంటే ఇది కూడా ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కర్రీ బెష్టిలాగా సరే అండి అంటే మా అన్న ఆ తినకుండా ఉండి మానేస్తే నేను తినకుండా మానుతాడని లేదు తినకుండాఎందుకంటే మా అన్న అదే గోబీ రైస్ అవి తినకుండా ఉంటే అప్పుడు నాకు కూడ మీరు చెప్పేది తప్పండిమీరు చెప్పండి మా అన్న మా అన్న దాన్ని గురించిఐ మీన్ అ దాన్ని ఎక్కువ ఇష్టపడతాడు,
అవునా ఏమో చెప్తే మానేస్తాడేమో మీరు తినాలనేసి
అలా ఏం ఉండదండి ఇప్పుడే ఎమో తెలుసుకని ఆ మాట అంటున్నాడు ఏమో కాని మామూలుగా అయితే మా అన్న ఇంకేమి సురేష్ నాకు ఎంత ఇస్తూ దానికి ఏమో ఇప్పుడు ఒకసారి చెప్పి చూడండి మీరు మానేస్తే నేను ఫిష్ తినను నేను మా అన్న మానేస్తే నేను ఫిష్ తింటాను అని చెప్పలేదండి మీరు అది తగ్గించండి అన్నారు కాబట్టి మా అన్న తగ్గిస్తే నేను తగ్గి
ఆ సరే మీరు అది అడగండి ఒకవేళ చేస్తాడేమో మీ బ్రదర్ ఒకేళ చేస్తాడ కన్ఫామ్ గా మీరు తినాలి ట్రై చేయండి
ట్రై చే సరే అండి ధన్యవాదాలు